అదే మా నాత నో తెచ్చి పడుకుంటే మంటి పోస్త
అతిట్ట బుచ్చల నువ్వు మట్టి పోసినప్పుడు మీ తాతకి తెలియలేదా ఈ పిల్ల మట్టి పోసింది ఊసరని ఎంత నిద్రనా నోట్లో ఎట్ల పడింది అని తెలియదా అమ్మ
అలా చేసాను నేను కూడా చిన్నప్పుడు ఏం చేయలే
నాకు అప్పుడప్పుడు బాధేస్తుంది మా తాతని నే అంత బాధ పెట్టాను అయ్యో అని నే నేనొక్కదానే కాకుండా ఊళ్ళో పిల్లకాయల తీసుకెళ్తా అందరి చేత అందరి చేతని పిచ్చేదాని రాళ్ళు వేసేదాన్ని
నీ కన్నా నేనే మేలులే
చిన్న చిన్న రాళ్ళు పెద్దవి కాదు చిన్న గులక రాళ్ళ కంటే చిన్నవి
ఉహు
ఏందే ఏ రాళ్ళు ఉంటాయి కదా మర్చిపోయేదాన్ని
బస్సు ఉందా
ఎక్కతావా
నేను అలాగే వెళ్ళిపోవాల అనుకుంటే దొరకతివో దొరకువో నీకు బుక్ చేసుకో నామాట విని చెప్పి బుక్ చేసాడు
ఏందోళ్ళు ఇప్పుడే వెళ్తున్నారా
ఆ తను వెళ్ళిపోతుంది
అమ్మో అయి ఉహు ఉహు నాకు బాధగా ఉంది అంద వెళ్ళిపోతున్నారు
నువ్వు కూడా వెళ్ళిపోతానన్నావా
నేనా నేను ఎప్పుడు చెప్పా
త తను లీవ్ తీసుకొని ఫ్రైడే అనా
ఆ ఆమె ఇచ్చినప్పుడు కానీ అసలు ఫ్రైడే అసలు ఇరు
హుం
మా పాతాయినే ఇస్తుంది కొత్త
ఈ రోజు చేసే ఆస సెవెను
లేదు సిక్ నేను ఫైవ్ ఏ చేసా ఈరోజు అసలు కేసులే లేవు
ఆహా
అంటే ఉన్నింది నాకు క్లోజ్ చేయడానికి నేనే చేయలే ఎందుకు ఐదు జాలలే పక్క రోజుకి ఎత్తి పెడదామని చెప్పి ఎత్తి పెట్టా ఇంకొక రెండు ఉన్నాయి రేపు ఇంకోటి సప్లిమెంట్ ప్లాన్ దానికి
హమ్ మా బ్యాగ్ ఎప్పుడోస్తది
ఎందా
ఎవరుండరు సర్లే ఏడాయవు పొట్టా ఉంటలా
బ్యాగ్గా మీరు పెట్టుకున్న బ్యాగ్గా ఎప్పుడుొస్తుంది అదే ఎప్పుడుస్తుంది అది
రేపే
ఆహా
ఉ
చర్లే
ఈ పెద్దక్కది కూడా పెద్దక్కది నాది ఇద్దరిది
కింద పెట్టేమను వాణ్ణి నేను వెళ్ళి తెచ్చేస్తా
సరే అలేే
ఒకవేళ నేను లేకపోతే గుడి కా అట్టలే ఉన్నాడి ఉంటాయి
చిన్న
నేను ఈ మధ్య రెండు రెండు బాక్సులు తింటున్న ఎక్కువ తినేస్తును
తల్లే ఆ ఆ బాక్స్ ఉండేది ఎంత రెండు బాక్సులు తిన్నా రెండు బాక్సులు తిన్నా ఇద తల్
కానీ ఎక్కువ అనిపిస్తూ ప్రేమో
పట్ట వచ్చ చేసదలేిం అదు ప్రెగ్నంట్ అ పంట నువ్వు అనుకుంటావు కదా అంద ద పట్టుంటే ముందు
అవుఊ సో ఉ ననునుకుడాా
అదే అంతే
ఆ ఎంద నేను ఇందా కారులో వస్తుంటే కేలం దగ్గరకు వచ్చినప్పుడు నాకు నిద్ద్ర వచ్చేసింది
చాల ద దగ్గరకి వచ్చింది
ఆ
దూరంచ్చ వచ్చింది అంటున్నా
అతే తెలుసా ఎప్పుడైనా సరే దగ్గరకు వచ్చినప్పుడే నిద్ర వస్తుంది మది ఎందుకో దూరంగా ఉన్నంత అప్పుడంతా నిద్ర రా ఇలా
అదంతే ర
ఏ మయినా
లేదు క్యాబ్ బుక్ చేసుకున్నట్టుంది
ఆహా
హ
న న తన్
నేను ఐటి గెట్ తర్వాత ఐటీ గేటు అంటే అది టిన్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది కదా బ్రిడ్జ్ కిందకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ కింద సది ఐడి గెట్ సిక్స్ స్టార్ట్ అయిపోతు
ఆహా సిక్స్ కి సిక్సకే అంటివా బస్
హ్మ్
వెళ్ళండి రా వెళ్ళండి అందరూ ఊరికెళ్ళండి
వెళ్తా వెళ్తా అందరం వెళ్దాం ఊరికి నేను అనుకోకుండా వెళ్తున్నా అప్పటికప్పుడు డెషిషన్ తీసుకు అ అప్పుడు వరకి ఎళ్లా కూడాడుదనుకున్నాను హ ఎలాగుంటందో తెలీదు గాని చేసుకుంటా
రెండు రోజులు రెండు రోజులు తొందరగా అయిపోతే బాగుడు సెలవు వస్తుంది పడుకు నిత్ర్రపో
నీకేమమ్మా మూడు రోజులు అయిపోయినా అమ్మ మూ రోజు తప్పుడ అయింది మూడు రోజులు
అసలు ఈ వారం నాకు తొందరగా అయిపోయినట్టు అనిపించింది చూడు నాకు నిన్న నాకు నిన్నే అయినట్టుంది వీకెండ్
ఉ
మనం నిన్న పోయి తెచ్చుకున్నట్టుంది మోమోస్ నిన్న పోయి తెచ్చుకున్నట్టుంది నాకు ఒరే మన గొంతు దగ్గర మమోస్ ఉంది కదా ఒక బోర్డు కూడా పెట్టాడు కనిపలేదు నేను నిన్న చూసా యాప్లో వచ్చేటప్పుడు
మొన్నగూడ అయిందిగా మొన్నగూడు చూసావుగా
బోర్డ్డు బోర్డ్డు
ఓకే
పైన బోర్డు కూడా తగిలిచ్చున్నాడు ఎన్ని రోజులు కానీ లో గుడ్ గుడ్ వచ్చింది మ ఇకి
ఆ మన మన స్ట్రైట్ అమ్మా పక్కన ఆ పక్కన ఈ పక్క పని చూసుకోకుండా వస్తుంటిమీ బ బ్యాగులు ఎత్తుకోబాను ఎత్తుకోరాను బట్టలు ఎత్తుకో బాను ఎత్తు సరిపోతు వస్తువులు నేన అందుకే ఈసారి ఏం వెతికి వెళ్ళా లా
ఎకల పక
మా అమ్మ కూడా ఏం తేమ్మంలేదు ఏ ఏవన్నా ఉం టే నెక్స్ట్ వీక్ గాని ఆ నెక్స్ట్ వీక్ గాని జిజె వస్తాడు అంజా తెచ్చి పంపించేసది ఆయన అట్టే వెళ్తారు కదా వీటిలు వీట్లు ఆ ఏజద్దా ఫ్యామిలీ ఆడుంది
వారం క ఎన్నిసాలన్నాను ఆఫీస్ క
ఆ మంత్ కి ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళాలి
మంతగా ట్వెల్వ్ టైమ్స్ అన్నప్పుడు ఒకేసారి వచ్చి ఒక రెండు అ
హ
బాగుందమ్మ
అందుకే నాలుగు జాతలు పెట్టుకున్నా నేను
నైట్ డ్రెస్లో పెట్టుకోవాల మరి అన్న నైట్ ఏం వేసుకుంటాం ఏమ వచ్చేటప్పుదమ్మన్నా
అక్కడ ఆ ఈవనింగ్ వెళ్ రేపు వెళ్తాను కదా ఇదే వేసుకుంటా ఎవడ అడతారు సన్న
ఆ
ఇంటి దగ్గరయితే ఉంటాయి కదా రేపు ఒక్క రోజే రే రేపు ఒక్క నైటికే సారీ ఈ రోజు ఒక్క నైటికే ఉంటా రేపు మళ్ళీ వెళ్ళిపోతాం ఇంటికి అంతకన్నా మా అమ్మ ఉండలేదు మళీ నాకి ఇబ్బందియి పాతీ పాపుండ ఎందుకులివా అందుకే కదా మనంట రా అంద లేకపోతే మా నాన్న పంపించేసిండే ఆ మాట అడిగితే మా నాన్న ఇస్త తాే
త ఓే మీ నానేది ఇస్తాడు మామూలుగా
ఆహా మామదేశంట కొన్ని కొన్ని తంతయి ఆ బరి నమ్మేసారు మా నాన్న అది ఉంటే ఇబ్బంది అయిపోతుందని మా అక్క కంచీం అయినప్పుడు ఇక్కడికి రావాసిచ్చింది కదా అప్పుడ ఇతిహస పాలేలే అది ఒక బర్రే ఉండేదట్ట
ఉ
అందుకని ఆ బరి నమ్మేస
మీకెన్ని బర్లున్నాయి మాక్
ఆ ఇంతకు ముందు అయితే పన్నెండో పద్దుమూడో ఉన్నయ్
ఇప్పుడు
ఇప్పుడు ఒక సెవెనో ఎయిటో ఉన్నయ్
అ ఇంకేవమ్మా అయితే మీకు పాలమీద కూడా డబ్బులు వస్తది కదమ్మా
పాలు బర్లుంటే పాలు ఇవల్లే
పాలిచ్చే బర్లే ఎన్నున్నాయా
ఇగ రెండో మూడో ఇస్తయి అంతే
రోజుకి
లీటర్లు కాదు ఇచ్చేది బర్లు
బర్రులేనే రోజుకి ఎన్ని ఇస్తాయి అంట
రోజుకి రెండు వస్తది అంతే రెండు కూడా రాదు ఒక్కొక రోజు
రెండు ఏందే లీటర్లే కదా
ఆ
కా
అ మేము పాల కేేంద్రంగా పోస్తాం
ఎందుకట్ల పాల కేేంద్రానికి ఎక్కువ డబ్బులు ఇస్తారా
అంటే మా ఊర్లు అందరికీ బర్లు ఉన్నాయి ఎవరికి వేయాల నేను అందుకని పాల కేంద్రంగా పోస్తాం
ఆహ అయితే బానే ఉంటై కదా అమ్మ డబ్బులా
పాల పాల బ పాల బ్లని బర్లి సరిపోతయ అమ్మా
అంతేన మరి ఎందుకైతే అమ్మేయచ్చు కదా మిక్స్ అమ్మగదా
కానీ అప్పుడు డబ్బులు అప్పుడు డబ్బులు కనిపిస్తాయి అంతే కదా అప్పుడు పెట్టేసుకున్నా
మంచిది నాకు నిద్ర వస్తున్నట్ ట్టనిపిస్తుంది వస్తుందో రాదో
హలో ఉ మం చ్చదమ
మా ఆయన కూడా ఊరికి వెళ్ళిపోయాడు. ఇంక నాకు మా ఆయన ఫోన్ కూడా చేయడేమో వీకెండ్. ఇంతకు ముందు లేస్తే ఫోన్లు చేసేవాడు శనివారము శనివారం చేయడు ఎందు ఎందుకంటే మా అమ్మోలు వెళ్లేది శనివారం కదాండి
ఊ వెద నన్సకరుా స అాలే అ అ
ఇంకా
ఏ ఉందా ఆ చట్ నీకు వెళ్ళాలి అని ప అలిపో నీక ఇంట నా కోఓపిక లేదు అనుకుంటే ఓం నమశివని దన్నం పెట్టేసుకుంతే
జతాల సారా ఇయితే బాయి
హ